అ
ఏమి లే కాలి ఇప్పుడే అన్నం తిన్నా
అవునా ఏం కూర
చికెన్
ఓహో నాకే నంతా
ఏమిలే మామిడి చెట్టు కింద కూర్చొంది
హు హు
తిన్నావా
ఆ పొదుగాల టిఫిన్ చేసి ఇంకా ఇడ్లీలు చేసిండే ఇడ్లీలు చేసిన పండుకి తినిపించి ఇక మేము ఒక్కోక్క ప్లేట్ తిన్నాం
ఊహూ
ఓహు పోయిన్ర మీ మమ్మీ వాళ్లు ఆ తిన్నాడు
ఆ పోయిళ్ళు
ఊహు ఇంకా
చెప్పాలి అయిపోయిందా పండుగ పని
నా అది ఇంకా అయిపోలే నేను నాకు ఇది ఏమంటారు కొంచెం కడుపు పట్టుకుంటుంది ఈ రెండు రోజులు ఆగి చేద్దామనా ఆగిన
ఆహా మరిడా ఇంకా అయిపోలే ఇయళ పక్క ఆహా మేము కూడా ఇపక్క వట్టలు పిండినా
అవును
న్యూస్ పేపర్లు కావాలి సెల్ఫ్ చెదరలే మధ్యాహ్నం వరకు దులుపుతాం న్యూస్ పేపర్లు లేవు సెల్ఫుల్ చదురుదాం అంటే
ఏముంది వాళ్ళ దగ్గరికి ఎటువైతేకపోయినా
ఇది ఎవ్వరు ఏస్కోరు
ఆహో
షాప్ లో వనుక్కొతే ఆ పావు కిలో పావ్ కిలో ఎభై అంటా షాపుల
వామ్మో నాకు అన్న ఆ నుంచే తడిగా ఆ మున్న తెచ్చింది ఈ మధ్యలో తేవట్లే మేము ఉన్నప్పుడు తెత్తే అవి అప్పుడు పెద్దోళ్ళ పండుగప్పుడు అవి వేసినా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చేయడానికి కొన్ని ఉన్నాయి ఒకేళ రేపు అన్నను బతిలాడతా రేపు ఒక్క రోజు ఉండమని బతిలాడి రేపు ఒక్క రోజు ఉంటే ఆయన్ని సామాన్లు అన్ని తీసి బయటి ఏసి కడిగి
ఉ
స్త ఆ మంచగ అడగాలి మంచం నవార్ మీద ఈగ నవర్ విపుతమ ఆ అల్లడాల్ ఎవరికి అల్లరాదుగా నవరు ఉంచే వేన్నీ ఏసీ మంచిగా రుద్దుత అయిపోద్ది సవా తీసు
అన్నకళ్లరాద
అన్నకు అల్లరాదు నేను అల్లొచ్చు అల్లినాము కానీ మళ్ళీ ఎంత పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఎవరు అల్లుకుంటా కూసుంటడు దాంట్లో పండు కూడా సత్తాయి ఇస్తాడు మధ్యల
హ్ హు
అందుకే ఇగ సార్ వేడి వేడి నీళ్ళు ఉంటాయి ఇగ. వేడి నీళ్ళు పోసి మంచిగ సర్ఫేసి. కడుగుతే మంచ్ చెయ్యిది నిన్న పా నీళ్ళు వత్తంటె అంటే నల్ల వత్తంటె కటన్లు గిటన్లు అన్ని వేసినా మిషన్ల ఎంలెవ్వు ఒక ఏమంటరు. డోర్ మ్యాట్లు కూడా మన మసిగుడ్డలు ఉంటాయిగ అవ్వే ఉన్నాయి ఇ పిండాల్సినయ్ టవళ్ళు గివళ్ళు అన్నీ పిండేసిన.
మై గుడా ఇయాల అన్నీ అయిపోయినాయి. ఇక ఒక ఇల్లు పైన పైన అంటే ఇగ సజ్జలు ఎక్కం ఎక్కదు గాని అక్క పైన పైన దులిపి సజ్జల నిండున్నయ్ అన్ని ఒక మూల కనిపించి దులిపి ఇల్లు దుడిచి. కడపల్ పూజిస్ రేపు అమ్మా ఎల్లమ్మ కి చేత్తది.
పోద్దా ఉంటాదా.
పోతాది పోత్ పోతాది పోతాది రేపు మళ్ళా అందరి ఇగ లాస్ట్. వారంగా
ఉహు
అందరు అదేనా కుండలు తీసుకునే లు ఉంటరని చేస్తాది తెల్లరి గట్ల కొంచం పొద్దుగాల లేచి మూడింటి వరకు లేచి, టకాటాక అన్ని పనులు చేసుకో చేసుకొని తొందర పోతాది. నేను ఇలా సాయంత్రం మబ్బాది పోయి మబ్బాదు పోయేటప్పుడు ఒక కిలో బియ్యం తీసు. పోయి అక్కడ మిల్లి కాడి ఇచ్చి మాబ్బాదికి పోయి వచ్చేటప్పుడు మళ్ళీ ఇటు రిటన్ ఒచ్ వచ్చినప్పుడు బస్ దిగి తీసుకొని అత్త సిక్స్ సిక్స్ థ టి సిక్స్ సిక్స్ థర్టీకి.
అట్లా పోతరా. మేమ్ అంటే రేపు. వాడు నేను ఇద్దరమే ఉండాలా ఈరోజు.
ఏమ్మటే అత్తం సెవన్ వరకు అత్తమో రామో ఆహా ఇంకా నా ద నమ్మకం కూడా లేదు. పోతామన్నా నమ్మకం కూడాలేదు నాకు కానీ నేను. రమ్మన్నది మా ఒక రేపులుత్తాడు మాకేమో డ్రెస్ అస్సల్ టీ షర్ట్ లేవు. డ్రెస్లు ఏసుకోవాలంటే చికాక్ లెత్తంది. ఎంతైనా టీషర్ట్ ఫ్యాంట్ అంత కంఫర్ట్ ఉండో టాప్లు ఎస్కుంటే చికాక్ లెత్తంది
ఉహు
ఈఈ.
ఏమో నేను మీ కూడా మీరు భూపు ముందుకే. పండుగ స్నానం పోపిచి అది చేసి కట్ర చేసి ఉంచుకుంట ఇక మీరు పోమ్గానే మీరు పోయేటప్పుడు ఆయన బయటికి తీసుకురాకుండా ఇంట్లోనె ఉంచి తినిపించి పడుకో పెడత అయిపోద్ది
మళ్ళ ప మల్ళ ఉగాది అసలే అందరి ఇండ్లలోకి చుట్టాలు వస్తరు ఉగాది రోజు కొత్త డ్రెస్ వెస్కోబుద్ది గాది ఇంటికాన్నా ఉండా చెమటలు చెమటలు ఉంటది ఎవ్వరని వచ్చిన ఇట్లా గలిజ్ గలిజ్ బట్టలు వేసుకుంటే మంచిగా అని ఆమె కోసం టీషర్ట్లు ఒక అక్కకు రెండు తీసుకుంటుందో మూడు తీసుకుంటందో నిేను మూడు తీసుకుంటే సెట్ అవుతుది
ఉ
టీషర్ట్లు అస్సలు లేవ్ ఖమ్మం పోదామంటే ఖమ్మం పోదామంటేనేమో అమ్మ ఇప్పుడేమి వద్దు నాకు కుదరదు ఇడనే తీసుకుంటా అని అమ్మంటాంది
ఆహా ఏ షాప్ లో తీసుకుంట్రు
ఇంక తిరుమల అనే అయిద్దో ఇంక ఏ షాప్ లో మంచిగా ఉంటే ఆ షాపు లో మందం ఉండి పోడుగుంటే ఏ షాపు లో మంచిగా ఉంటే ఆ షాప్
ఆహ ఈ కొత్త ష షాప్బడ దట దాంట్లో పోకపోయి
అలా టీ షర్ట్ ఉన్నయా లేవా అని చుస్తునవ్
ఏముంది పోయి అడుగుతనే కద ఇచ్చేది ఉంటయి ఎందుకు ఉండవు బాయ్స్ టీ షర్ట్లు అమ్మట్లే వాళ్ళు టీ షర్ట్లు అమ్ముతారుగ
బాయ్స్ ఉన్నా ఎమ్ కాదు
ఆ పోయి తెచ్చుకొండ్రి
కబాష ే కంఫర్ట్ గా ఉంటయి
నేేనయితే అడనే వేసుకుంట టీ షర్ట్ నేను రెండు వేసుకునే టీ షర్ట్లు అన్నయ్య టీషర్ట్లు అన్నయ యూజ్ చేసిన టీ షర్ట్లు వేసుకుంటాను నేను మళ్ సప్ప లేట్ గా నా కోసం
హహ
ల వాళ్ళు కూడా అంతే ఆ ఫస్ట్ లో ఎమంటరు ఫస్ట్ లో రెండు టీ షర్ట్లు కొన్నారు కాని తర్వాత అన్ని మా సన్ని చెట్లే వేసుకుంటారు ఇప్పటి కూడాడవాళ్ళు మి మా పెద్దేశల మచ థినే మ అన్ని టీషర్ట్లు ఉన్నాయి కదా చాలా ఉండే మా సన్నీ టీషర్ట్లు
ఉమ్
అవే వేసుకుంటారు మా చెల్లెవాళ్ళు
మాట్లేకపోతే అందరి కొనుక్కోవాలంటే ఏడి
ఉమ్ ఉమ్ మా అథా అన్నది అన్ని టీషర్ట్లు ఉన్నాయి అన్నయ్య ఇ వేసుకోరరు ఎందుకు కొండాలి అని చెప్పింది ఇక మా తమ్ముడు మా తమ్ముడు అంతే ఉంటాడు బక్క బక్కగా అన్న చెపి మా తమ్ముడు అన్ని ప్యాంట్లు షర్ట్లు తెచ్చుకున్నాడు అన్ని సదరి పంపించింది అత్తమ్మ ప్యాంట్లు షర్ట్లు అన్నీ ఫార్మల్ ర్రేసులు అవన్నీ ఆ మళ్ళీమో మా చెల్లె వాళ్ళకి టీ షర్ట్లు ఇచ్చింది
మీ అత్తమ్మా
ఆ మాత్ మా మామయ భార్య
ఆహా అవు
ఉమ్ హా మా సార్ అన్నీ చచ్చి పోయిండగా ఇక ఆయన వాటలు త కూడా ననిత్ర అన్నీ మా మా మొత్త మీ తీసింది ఈ ఈయనలో ఈయన ఈయన దాంట్లోనా ఆమె నను చూసుకోవచ్చు గానీ అన్ని సదిరి బ్యాగ్ పెద్ద బ్యాగ్ లో పెట్టి పంపించింది ఇక ఇ వాడన్ని వేసుకొని వేసుకున్నప్పుడల్లా ఫోటో దిగిచ్చది
మరి అవును పాపం వాళ్ళకి కూడా అల్లా అయింది అట్లనే డ్రెస్సులు ఉంటే అయే చూసుకుంటే ఏడతా ఉండరు
ఇ మాతమ్ ఒక రోజు రమ్మని చెప్పింది పొయ్యరు అన్ని బట్ట బట్టలు గిట్టెలు తీసుకుొని వచ్చే ఫస్ట్ ఇట్లా ఫస్ప్పుడు కూడా మాత్తమ్ మా మా సన్న ఉన్నా ఏమున్నా మా తమ్ముడికే ఇచ్చేది మా మమ్మీ కూడాస అన్ని బాగా గురిసేది బట్టలు ఆయన ఏమి అడిగినా మా అమ్మ ఫోన్ అయినా మా డాడీ కూడా ఫస్ట్ ఫోన్ ఆయన మా ఆయన మా డాడే కూడా ఇచ్చిండు
అ
అట్లా బాగా చూసు కునేదిగా మేము ఉ మా డ్రస్సులు ఆళ్ళు వేసుకుంటారు వాళ్ళ డ్రస్సులు మేము ఏసుకుంటాం ఇగ ఇప్పడి కూడా మా వదిన వదిన వాళ్ళు ఏమన్నా బటన్లు తెత్తే ఎవరికి ఇష్టం ఉన్న వ్యాల్యూ తీసుకొని ఏసుకొని పోతారు
గంతే మార ఎందుకు ఫీలింగ్సు
వ వ వెలిసాలలో ఉన్న వదినలు ఉంటరుగా వత్తరు ఎవ్వరికి ఇష్టమున్న డ్రెస్ వాళ్ళు తీసుకుంట్రు ఏసుకుంటారు పోతారు మళ్ళ ఇప్పి లజ మళ్ళ ఇచ్చిపోతరు
అంతే మరే ఎందుకు ఆయా అందరు మంచిగా ఏమంటరు ఒక్క సైజు ఒక్కటే వెయిట్ మీదుంటే ఏం కాదు ఎసుకోవడానికి
ఉ నేను ఆకవాళ్ళ డ్రెస్సులు రావు నేను అప్పుడు వచ్చేయి పెళ్ళి కాక ముందుకు మంచి అందరం షేర్ చేసుకునేది డ్రస్లు ఇప్పుడు పెళ్ళైన క ఇప్
ఇప్పటికే రావు కావచ్చు
ఇప్పుడు లడ్డుగా అయిపోయాక బాగా ఇప్పుడు రా ఇగ వాళ డ్రెస్సులు నాకు మళ్ళీ బక్కగా అయితనే ఇగ ఆ డ్రెస్సులు ఉ పండుగకు పోయి రావాలే ఇగ నేను పోయి వస్ పని అయిపోయినక పండుగ తర్వాతకైనా మా అత్తమ్మోలు పొంగనే పోయి కొంచెం ప్రశాంతంగా ఒక రెండు రోజులు ఉండొచ్చ త నా గుడ యష్ట కొత్తంది
ఎడివోతవ్ ఖమ్మం పోతవా
యేహె చి మా యింటి పోయి అత్త
ఆహా వేలిచాలా పోతవ
ఉ గట్ నేనెందుకు పోత హ సరే రా
ఆ......